హలో
హలో అక్క గుడ్ మార్నింగ్
ఎం చేస్తున్నావ్
ఎం లేదక్కా ఇగ వదినతోటి ఇప్పుడే పైకి వచ్చినం
వదిన దగ్గరకొస్తా అన్నావ్ వస్తున్నావా
ఉగాదికాక్క ఏమో ఒకటే రోజ్ పర్మిసా పర్మిషన్ ఇస్తానన్నారు మా సార్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోకి వచ్చేస్
ఆ ఆ రావోచ్చుగా కాకపోతే ఇ ఈవినింగ్ వెళ్, కొంచెం లేట్ అయితదని చెప్పు అంతే
ఆ అసలు ఆ ఒక్క రోజే ఎమైతాదిక్క తెల్లారి ఆ కి ముందు రోజు ఈవినింగ్ పంపించినా బాగుండేది, కనీసం ఒక్క రోజన్నా ఉండ
ఫెస్టివల్ రోజు ఒక రోజు కంప్లీట్గా ఉండి అయినా సరే కొందరు లాంగ్ ఉంటారు కాబట్టి వెళ్ళలేరని ఫీల్ అయితరు కావచ్చు ఈసారి మీటి అంటే మీ బ్యాచ్ మొత్తం దగ్గర దగ్గర వాళ్లే ఉన్నారు అన్నావ్ కదా
దగ్గర దగ్గరోళ్లు ఉన్నారు కానీ కొందరు ఉన్నారు ఆ ఆసిఫాబాద్ ఒళ్ళు అనుకుంట వాళ్ళైతే ఇక వాళ్లు పొనని ఫిక్స్ ఐన్రు వాళ్ళ కోసం మేము మిగతా వాళ్ళకి కూడా పంపుతారో పంపారో
మరి ఏమనుకుంటూరు మరి ఆ రోజు వన్ డే లీవ్ ఇస్తే ఎం చేస్తావ్ ఈవినింగ్ వరకు
ఈవినింగ్ వరకు ఇది పెర్మిషన్ మార్నింగ్ ఇచ్చినా ఏం కా చినా కూడా వస్తాను నేను అక్కడికి దగ్గరనే కదా
హ్మ్మ్ ఓకే ఓకే
మార్నింగ్ పంపితే వస్తా అదే ఒక టెన్ లెవెన్ కు మధ్యాహ్నం ఆ టై ఇగ బయటనే ఫ్రెండ్స్ తోటి
ఓకే మాక్సిమం ఒకేవేళ వీలైతే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోరాదు
నాది ఏం ఉంది అక్క మా సార్ అంటే సారేమంటాడు ఏమో ఇద నా ఒక్కదాని కోసం చూసుకోవల అక్క కొంతమంది దూరం ఉండారూ మ అలా కొంతమంది పోయి కొంతమంది ఫీల్ అవుతారుంట బాగుండదు కదా
అంతేలే అట్లానీ ఉంటది ఈగ ఏం చేస్తాం మరి మనకి ఇష్టమైనది
అదే కొంతమంది వాళ్ళేమో అనుకుంటారు మనం దూరం నుంచి వచ్చేతట్టు లేదని మమ్మల్నే కావాలని పంపలేదు అనుకుంటారు ఇగ
ఇగ అందరూ అట్లానే అనుకుంటే ఇగ చాలా కష్టం కదా
చాల కష్టం అక్క అట్లానీ ఇప్పుడు వాళ్ళ కోసం దగ్గర ఉంనోలని కూడా పంపకపోతే ఇంకా ఎంత దారుణం కదక్క
కానీ వాళ్ళు అందుకే డే ఓటింగ్ ఇస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ తోటైన ఏదైనా చిల్ అవ్వాలి లేదంటే ఎటో ఒకటి ప్లాన్ చేసుకోవాలి మంచిగా టెంపుల్స్ కి అటు ఇటు ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది
అదే ప్లాన్ చేసుకోవాల అనుకుంట
అదే డే అవుటింగ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గరనే కాబట్టి కొంచెం మంచిగానే పోయి రావచ్చు ఈవినింగ్ వరకు కాకపోతే నువ్వు ఇవినింగ్ కొంచెం తొందరగా బయలుదేరేటట్టు చూసుకోవాలి
ఆ అదే ఒకవేళ స అనుకుంటున్నాం మేము కూడా ఏదన్నా ఒకటి ట్రై చేసుకోవాలన్న సార్ ఎప్పుడిస్తారు అనే దాన్ని బట్టి మేము డిసైడ్ అయిదాము అని అనుకు
అవునా మరి డిసైడ్ అయినప్పుడు ఫోన్ కూడా ఎతలే సార్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ అంటే పంపిస్తాం లేదంటే ఇక్కడనే ఉండాలి అద అన్న ఏమన్నా చెప్తే చెప్పేదింటే చెప్పు నాకు కాల్ చేసి
వెడ్నెస్డే నా ట్యూస్డే నా అక్క ఉగాది
నాకు కూడా అంత ఐడియా లేదురా
ఉగాది నైటెంత్ కి కదా
ఆ నైటెంత్ కి
ఈరోజు ఏ డేట్ అసలు
ఈరోజు ఫోర్టీన్ అనుకుంట
ఫోర్టీన్ నైన్టీన్ అంటే ఇంక ఫోర్ డేస్ ఉంది
మేబి
మేబి నువ్వు హాలిడే వస్తాది కావచ్చు పాస్ చేయను నేను ఎళ్తే
కావచ్చు ఫిఫ్టీన్ తౌజనే వస్తది మేబి
తర్సుడే ఇంకా ఫైవ్ డేస్ సారును ఓప్పితలేవు ముందే పర్మిషను అడుగు ఏదో ఒకటి చేద్దాం
అ
ఏదో ఒకటి జేసి ఏటన్న పోయి దగ్గరలో ఏదన్నా మంచి ప్లేస్ ఉంటే అక్కడ పోయి తిరిగేషి అద్దం
ఎ ఎంజాయ్ చేయండి అట్లానన్న మరి ఇగ ఎట్లాగు లీఔటింగ్ ఇవ్వలేదు ఇచ్చన్ రేడ్డి మొత్తం పే ఎట్ల బ్రదర్ ఇంటికి అని చెప్పేసి మూడు హఫ్ లుండి హాస్టల్లనే ఉండకూలీ లోపలే ఔటింగ్ ఇచ్చినా కూడా వెళ్ళి ఎంజాయ్ చేసిరండి
ఒకవేళ ఒకరోజే ఎక్కువ సేపు ఇవ్వలేదు మార్నింగ్ ఊగి పోదమనుకుం ఉరికి పోయి ఆ టాపింగ్ చూసొచ్చి ఏమన్న బయట తినేషస్తే అయిపై ఖాతం
ఆ అట్లా ప్లాన్ చేసుకోండి మంచిగా కొంచెం మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటంది ఇగ తర్వాతికి ఫ్యూచర్ లో మీరు కూడా చెప్పుకోవచ్చు అరె మా ఫ్రెండ్స్ తోటి ఇటు పోయినాము అటు పోయినాము ఇట్లా ఎంజాయ చేసినాం అని
ఆ అవునక్క కది ఏమి అయితదో ఏమో మా వాళ్ళు ఒకరుంటే ఒక్కరు ఒక టైంకి అసలు ఒక్కలాగా ఉం ఆ టైంకి వాళ్ళ మూడంత కారాబైంది ఏమయితదేమో ఆ
ఈ ఎప్పుడు ఏ గ్యాంగ్ ఉన్నా అంతే ఎవ్వరున్నా ఏదో ఒకన్లే ఎవరిదో ఒకళని కూడా బాగుండకుండానో లేదైతే ఎవరితోటో ఎవరికో గోడవై వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంట ఆమస్తే నేను రాను నేను వస్తే ఇమే రాదని అట్ల
ఆ వాల్ వాల్ కొట్టుకొని మిగతోల్ల చంపినట్టు ఉంటది
అంతే ఉంటది అంద రియా గ్యాంగ్ అంటానే అంత మళ్ళా మధ్యలున్నోళ్ళది బాధ
ఆ అటు పోను లేరు అట్టను వదిలేయను లేరు చచ్చిపోవాలనీ నాలా టోళ్ళు కానీ అప్పుడుప్పుడు నా మూడ్ కూడా అసలు ఎంత అందరు మంచిగున్నప్పుడే ఆల్మోస్ట్ నా ముడు ఎందుకో ఖరాబ్ అయితది అక్క నిజంగా ఇదైతే ఒప్పుకుంట
ఏ ఇ అవ్వీ మన మూడు స్వింగ్స్ గల్స్ అంటేనే మూడు స్వింగ్స్ అని ఒక పేరు వచ్చింది కదా
హా అవునక్క ఇప్పుడు అదే ట్రెండ్ అయితంది గా మొత్తం గల్స్ ది మూడ్ స్వింగ్స్ గోరంగా పెరిగిపోతనే అసలు బరించలేక పోతన్న
ఏ టైంకు ఎట్లుంటరో ఎవ్వరికి తెల్వదు అసలు
నిజంగక్క కొన్ని కొన్నిసార్లు అనిపిచిద్ది నేను ఎందుకు ఆ రోజు అట్లున్న ఎందుకి నేను ఎందుకు అట్లా ఆ రోజు ఆరోజు బాగానే ఉన్న కదా ఎందుకు అట్లయింది కాదు నేనే అనుకుంట తెల్సా అక్క మళ్ళీ
తమ్ముని బండెక్కి మా తమ్ముడు పోయినట్టున్నడు
అవునా ఎప్పుడు ఎక్కడ అర్థం ఎక్కడ అక్క మరి
నిన్న మా తమ్ముంది స్టేటస్ పెట్టిన కదా నేను
ఆహ హాస్టల్ ఉంటాడేమో మీ తమ్ముడు
ఆ ఎగ్జామ్స్ అయిపోతే నిన్ననే వచ్చిండు ఇగ మావోని తమ్ముడు అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఏళ్ళినట్టున్నారు ఫొటోస్ పెట్టిరు
నాకేం రాలే అక్క
వాట్సాప్ గ్రూపు ల పెట్టిరు ఇగ స్టేటస్ స్టేటస్ పెట్టుకున్నాడు మా చిన్న తమ్ముడు
స్టేటస్ నేను జస్ట్ నౌ స్టేటస్ పెట్టిందే చూసినా అబ్బాయి హాస్టల్ల ఉంటడు కాబట్టి సెలబ్రేషన్స్ ఎం జరగలేవా?
ఆ ఇంగా ఈ మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు అందరు కూడా పోయినట్టున్నరు.
ఆ దగ్గర్నేనా అక్కా నీకు.
దగ్గరేం లేదు. వాళ్ళు అక్కడ ఊరు దగ్గర వాళ్ళు వెళ్ళినట్టున్నరు అంటున్నా. ఫొటోస్ పెట్టినరు. స్టేటస్ పెట్టుకున్నరు వాళ్ళందరూ.
ఆ ఊర్లనా అన్నా పెళ్ళికి పోలేదక్కా అని
నేను పోదాం అనుకున్నా ఇన్వేట్ చేసిన్లేగాని ఇగా నేనే పోలేదు
మళ్లీ ఇప్పుడు ఇప్పుడు ఎళ్లి మళ్లీ ఎల్లుండే ఎళ్లాలి కదా
అవును అందుకే ఇగా ఊకూకే తిరగలేకా మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఉండే మా డి గ్రీ ఫ్రెండ్ ది ఈ రోజే ఉండే ఎ ఎళ్దాం అనుకున్నా కానీ చ్ ఒకటి ఏందంటే నా పెళ్ళికి రాలేదు. ఇప్పుడు నేను అంటే ఒక వెలా నా పెళ్ళికి వచ్చినున్నా కొంచెం ఎల్దును కావచ్చు. నా పెళ్లికి రాలేదు. ఇప్పుడు రిస్క్ తీసుకొని ఎండలా అక్కడ దాక జర్నీ లేను కదా
పెళ్ళి మీకు దగ్గరలోనే ఉందా అక్కా. కొంచం ఊర్ల ఊరు సైడే ఉందా.
మా ఊరు సైడ్ ఉంది. మా అమ్మవాల ఊరికి కూడా కొంచెం దూరమే ఉంటది ఇంకా.
మరి అంత రిస్క్ వద్దులే మరి. ఒ మాట చెప్పకపోయినవు నేను రాలేకపోతున్నా నాకు వీలైతలేదని.
ఏం చెప్పాలె మా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళకి చెప్పినా నేను రాలేను సిచ్యువేషన్ బాలే దు అని చెప్పినా.
ఆహా మీ పెళ్లికి రాలే వచ్చుంటే అయిపోవుగా ఇప్పుడు ఏం చక్కగా ఊరుకు పోయేదానివి.
ఆ పోనీ ఇగా నేను పోకుండా పర్లేదు వాళ్ళతోని గిఫ్ట్ అన్నా పంపిద్దాం అనుకున్నా కానీ నా పెళ్లి ఎట్లాగు అయిపోయింది. సరేలే ఇప్పుడు నేను పంపించినా నేను పోకుంటనే గిఫ్ట్ పంపించిన తర్వా నా పెళ్లికి గిఫ్ట్ అన్నా పంపిస్తదనుకున్నా అట్లా కూడా కాదే నా పెళ్ళె అయిపోయింది నాకు దేనికి వస్తరు వాళ్లు. మ్యారేజ్ అయిందంటే ఎవరి లైఫ్ వాళ్లకుంటుంది.
అంతే అక్కా తిక్ ఫ్రెండ్స్ అసలుకు మ్యారేజ్ రాకపోతుడే గ్రేట్ అసలు ఆ ఆ తర్వాత కలుస్తరా కలవరా కూడా తెలవది.
కేసర్ కిట్స్
నా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ కాంటాక్ట్ లో కొంతమందె ఉన్నరు పన్నెండు మందిల.
మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అంటే మా క్లాస్లో ఒక మేము ఎప్పటికైతే గ్యాంగ్ మెయింటెన్ చేసినమో వాళ్ళ వరకే మేము ఇగా టచ్ లో ఉన్నాం తప్పా కొత్తవాళ్లు ఎవ్వరు లేరు ఆ ఉన్నా నెంబర్స్ ఉంటయి తప్పా చాటింగ్ ఉండదు, కాల్స్ ఉండవు, ఏది ఉండదు.
ఆ సేమ్ అక్కా ప పన్నెండు మంది ఉంటరు మా గ్రూప్ మొత్తంలా. నేను మాట్లాడేది ఎ నలుగురుతోనో ఐదు గురుతోటో మిగతా వాల్లయి నెంబర్స్ సున్నయి, ఐడిస్ ఉన్నయి, వాట్సప్ గ్రూప్ ఉంది. వాట్సాప్లు కూడా ఉన్నయి అయినా కూడా ఇంతవరకు చాట్ చేసింది లేదు, ఫోన్ చేసింది లేదు.
ఏ గ్రూప్స్ అని ఒకటి క్రియేట్ చేస్తరు. కొత్త మురిపం అని కుప్పలు కుప్పలు మెసేజ్లు పెడతరు గుడ్ మార్నిం ర్నింగ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఈవినింగ్ లు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్లు, తిన్నరా, పడుకున్నరా ఇన్స్టా షేరింగ్ అన్ని ఉంటయి.
ఆ జస్ట్ ఆ టూ త్రీ ఫోర్ డేసే ఆ ఆ వీకు మహా అంటే ఆ వీకు ఒక్క రోజు అవి ఒక్క వి కు ఒక్క
ఆ ఆ తర్వాత అష్టగా ఆ అష్టగ్రహ కూటమి అంటరు కదా ఇప్పుడు
ఆ ఎప్పుడో ఒకప్పుడు ఎవరిదో బర్త్డే వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరిదైనా బర్డే వచ్చినప్పుడు.
ఆ బర్త్డే వస్తే మల్ల అందరు రియాక్ట్ అయితార నచ్చినోలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ క్లోజ్ ఉండేటోళ్లు అయితే రియాక్ట్ అయితరూ మిగతా వాళ్ళు చూస్తారు గానీ రియాక్ట్ అవ్వరు ఎందుకు
ఆ ఆ ఎందుకంటే ఎవరికి ఇప్పుడు చాట్ చేయకుండా డైరెక్ట్ ఇంపార్టెంట్ పెట్టుడేమో చెయ్యొచ్చు అనుకుంటారేమో.
కావచ్చు మరి ఏమనుకుంటారో అసలు వాళ్ళు.
ఆ పెట్టక పెట్టక కి బర్డే అప్పుడు అవసరమా అనుకుంట ఎందుకైనా కొన్ని గ్రూప్స్ ఉంటాయి అట్లానే ఉంటాయి అసలు ఎందుకు అ ఎప్పుడు అసలు ఆన్ల చాట్ చేసి చేసుకోరు ఫోటోస్ పెట్టుకోరు ఎందుకు
నాదే మా ఇంటర్ గ్రూప్. అంతే వాళ్ళు కొందరు కొందరు ఒక్కొక్కసారి చాట్ చేస్తారు గాని నేయితే అసలే అందరు చూస్తా కానీ రియాక్ట్ కాగా అందరిని అంటున్నా కానీ నేనే రియాక్ట్గాను ఫస్ట్.
నేను కూడా అసలు నాకు చాలా ఫ్యామిలీ గ్రూప్ ఉంది. టెన్త్ గ్రూప్ ఉంది ఇంటర్ ఉంది డిగ్రీ ఉంది అయినా కూడా ఎందులో చాట్ చేయను నేను అసలు
అప్పుడప్పుడు కలవాలి ఇక
అప్పుడప్పుడు కూడా జస్ట్ పర్సనల్ గా ఎవరైతే వాళ్ళకి ఏదైనా ఫెస్టివల్ ఉండ ఏదైనా చెప్తే వాళ్ళ పర్సనల్ నెంబర్లకి ఫోన్ చేసి విష్ చేస్తా గాని కానీ అంత తప్ప ఆ గ్రూప్ లో అయితే అసలు మెసేజ్ చెయ్య బుద్ధి కాదు నాకెందుకో